హలో
హలో నమస్తే అండి
హలో విన్పిల్స్ సలేదా ఆమెకు
వినిపిస్తుంది
మీది చిన్నగా వస్తుందండి కొంచెం గట్టిగా మాట్లాడండి
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఏం చేస్తున్నారు ఏమైంది హలో
ఖాళీయ అండి
అర్ధం కావట్లేదండి మీ మాటలు
కాలే
ఆ
ఏం లేదండి ఖాళీ అంటున్నా ఖాళీ అంటున్నా
ఖాళీ అంటూరా తిన్నరా అండి మరి
మా తిన
ఉహ మీకు ముగ్గులుేయడం వచ్చా అండి
ఏం రాదండి అండి నాకు
రాదా మరి నేర్పియాల అండి
న ఎట్లా నేర్పిస్తారంండి
నేను మా ఇంటికి రండి నేర్పిస్తాను కానీ పైసలు తీసుకుంటా అండి ఖచ్చితంగా డబ్బుతో పనండి డబ్బులు ఉంటేనే నేర్పిస్తా అన్నమాట
డబ్బు కదా
అంట మీరు నేను ముగ్గులు నేర్పిస్తా పైసలు ఇయ్యండి వంటలు నేర్పిస్తా పైసలు ఇయ్యండి మాకు చీర కట్టడం వ రాదండి మీ అమ్మగారి నుంచి నేర్పిస్తారా మరి
ఆ నేర్పిస్తా
మీరు ముగ్గు నేర్పిచండి నేను ముగ్గు నేర్పిస్తా మీరు మీరు నాకు చీర నేర్పియంండి మీ అమ్మగారి తోటి
నేను నేచపోయలాంటే ఫస్ట్ నాకు రావాలి కదా
నీకు కాదండి మీ అమ్మగారికి వచ్చు కదా మీ ఇంటికి వస్తా స్తాను మీరు మాకు నేర్పియంండి మేము నీకు నేర్పిస్తాము
ఆ సరే తీ బతు
అవునాడి అవునండి మీ మాటలు ఎందుకండి ఇంత చే చిన్నగా వినిపిత్తనాయి మీరు చిన్నప్పుడు ఏమన్న తిన్నరా
లేదు లేదు
ఇప్పుడు అన్నం తింటూ ర తినా అండి మీరు ఇట్లా మా మాట్లాడతారు
తినే మాట్లాడుతున్నా
అవునా అండి మంచిగానే మాట్లాడుతా అన్నారు బానే
సి
అవునండి మీరు తోరు నాక ఎప్పుడేం కాడత స్తారా అండి మీ ఇంటికి
ప్రతి పండగకి వెళ్తారంండి
మీముగాదికి గట్టినాం అండి మళ్ళీ మా చి ఒక ఆమె పెళ్ళి అయింది అనమాట అయిదతే తోరు నాకు గట్టిన ఇప్పటికి ఎండిపోయింది గాని మంచిగా ఉంద అనమాట
కట్టినరోజు ఇంత మంచిి ఉంటాది
అర్ధం కాలేదండి
అది కట్టిన రోజు ఇంకా మంచిగా ఉంటది అంటున్నా
సూపర్ మస్తు ఉంటదండి ఫోటోలు అయితే ఫుల్ దిగినాం అనమాట అక్కడ ఫోటోలు పెట్టుకొని ఎన్ని దిగినా తెలుసా అండి మాకు ఫోటోలు పిచ్చి ఎక్కువ అండి మా స్నేహితురాలు దించుతా ఉంటది నన్ను నేను రెడీ అయిన ప్రతిసారి చాలా మంచిదండి ఆమె ఈ ఒక పది రూపాయలు ఇచ్చిన సరిపోదాండి నా దగ్గర లేవండి ఆ పది రూపాయలు కూడా ఇద్దామ అన్నా
డబ్బుతో వెలగడతను ఎందుకండి
ఆహా డబ్బులతో విలువట్టాను గానీ అంటే అట్లు ఇచ్చినా కూడా సరిపోదు అంటున్నా అంతగానం అన్ని పైసలు ఇచ్చినా సరిపోదు అంటున్నా ఆమె ఆమె స్నేహం
ఇంతముందు మా స్నేహితురాలకి తో మాట్లాడాను నా గొంతు తనకి ఇనిపించలేదు తన గొంతు నాకు ఇనిపించలేదు అలానే చాలాసేపు మొత్తుకున్నాం
తే ఏమో మరి ఆ
చాలాసేపు నా గొంతు తనకినిపించలేదు తన గొంతు నాకు వినిపించలేదు
అవునా అలా కూడా తిరుగుతదా అండి మీ ఫోను అంటే మీ మాటలు వినిప మాటలు వినిపిస్తలే అంటే కొంచెం చోలు మంచిగా విన్ గట్టిగా పెట్టుకోండి మీ దగ్గర ఫోను
దగ్గరున్న ఇలానే ఉంది
అవునండి అయితే మీ ఫోన్ ప్రాబ్లమా మా ఫోన్ ప్రాబ్లమా అండి అట్ల అయితే
తెలీదు ఇక ఎవరి ప్రాబ్లమ్ అన్నది
ఇ మీ ప్రాబ్లమే ఉంటదండి అే మా ప్రాబ్లం అయితే అందరికి వస్తాది
మీ గొంతు కూడా అప్పుడప్పుడు ఎక్కువగా అప్పుడప్పుడు తక్కువ వినిపిస్తుంది
నాకు కూడా మీది అట్లానే వినిపిస్తుంది ఒక్కొక్కసారి స్పీక్ గ ఆన్ అయినట్టు తర్వాత మంచిగా మామూలుగానే ఉంది
ఆ నాకు అట్లనే అనిపించింది
ఇప్పుడైనా మేద మేద మీద పైనకు వడు పైన పడుకుంటారా అండి మిద్దల మీద
చిన్నప్పుడు పడుకునేదండి మేము మా అన్న తమ్ములు అక్కా చెల్లెళ్ళు అందరం కలిసి పైనే పడుకునే వాళ్ళం
హలో
మేము ఎండాకాలం వస్తే అలానే పడుకునే వాళ్ళం అండి
మేము అక్కడ తెలుసా అండి ఎండాకాలంలో పైన వేసుకోొని ఒక సాప వేసుకొని మా అమ్మ మా నాన్న నేను మా నానమ్మ మా బాబాయ్ వాళ్ళ అందరం పడుకుంటాము మళ్ళీ ఒక కూలర్ పెట్టుకుంటాం అన్నమాట ఎందుకంటే దోమలు ఉంటాయి కదా ఎప్పుడు వస్తాదో తెలువదు గాలి నమ్మలేము మేము మీరు ఎట్లా పెట్టుకుంటార అండి ఫ్యాను
ఏం పెట్టుకోమండి మాకు చుట్టు చెట్లుంటాయి చల్లగాలితో సరిపోతది హు ఒక గంట అర్ధగంట ఆగితే గాలోస్తదండి
గంట అగితే ఏంటిదండి
ఒక గంట అర్ధగంట ఎదురు చూస్తే గాలి మంచి గాలి చల్లటి గాలి వస్తదండి
అవున అండి మా ఇంట్లో టీవీ కరాబ్ అయిపోయిందం డి ఏం చెయాలండి టీవీ బోర్ కొడుతందండి సీరియల్ అడుగుతంది మా అమ్మ గారు నా ఫోన్ ఇయ్యమ్మ చూత్త సీరియల్ అంటాంది
మీకు ల్యాప్టాప్ ఉంటే అందులో పెట్టండి
ఆ
మీకు ల్యాప్టాప్ ఉంటే అందులో పెట్టండి అంటున్నా
ఆ అవునండి మీరు గుర్తు చేసిరు కదా నాకడ ల్యాప్టాప్ ఉందండి మతిమారుపండి నాకు అసలు మీరు చెప్పారు కదండి గుర్తుొచ్చింది అల్లా పెట్టిస్తాన్నమాట్ టే అమ్మగారికి సీరియల్ చూడమ్మా అని అయితే ఒక రోజు అండి మా స్నేహితుడు కూడా ఇ ఆ వాళ్ళ ఇంట్ల టీవీ చాలా రోజులు ఖరాబ్ అయింది ఆయన కూడా ల్యాప్టాప్ లో పెట్టటి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి సీరియల్ చూపించేదంట కార్తీక దీపం సీరియల్
అవునా కార్తీక దీపానికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి అవునండి మా నాన్నమ్ అసలు టీవీ చూడదండి అలాంటిద దా ఆ అజ్ అజ్ మా నానమ్మ టీవీయే చూడదు అట్లాంటిది ఆ ఒక్క సీరియల్ కోసం ఆ ఒక్క సీరియల్ చూసేది
అవునా అండి అంత అంత ఇష్టమా అండి మీకు
ఏమో చూసేది మా దగ్గ మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూసేది మా ఇంటికి వచ్ వచ్చి అది పెట్టమని అని అడిగేది ఏది అంటే అర్థం కాకపోయేది ఇద్దరు అమ్మాయిలని చెప్పేది ఒకర్ కరదగాంటారు ఒకరు తెల్లగాంటారు అని చెప్పేది
ఆ అవునండి నా గుడి అన్ని కథలు చెప్పర అనమాట మా నానమ్మ స్టోర్ యాప్ యాపుడు
ఇలా ఒక అర్ధగంట సోది స్టోరీ చెప్పాక కథ చెప్ చెప్పినాక మాకు సగం సగం అర్థం అయ్యి ఏదో పెట్టేది ఏంటి
రాధాకృష్ణ సీరియల్ ఎనిమిదింటికి వస్తంది అనమాట తెల్లవ తెల అంటలవంగానే అదే సీరియల్ చూస్తా అన్నమాట చాలా బాగుంటది మీరు కూడా చూడండి హాట్ స్టార్లల్ల డిస్ని హాట్ స్టార్ లో ఉంది అనుకుంటా
ఒకప్పుడు చూసేది కొన్ని చూసాను ఇంకా ఆపేసిన మళ్ళ
అవు
మహాభారతం చసారంండి మీరు
అ ఆ పిల్ల వడేసి హలో
మహాభారతం చూశారా
పాల్గొన్నమండి మస్తున్నాయిడి తెల్లగా ఉన్నాయి
పాలు తెల్లగగాపోతే నల్లగా ఉంటాయా
అంటే కొన్నిసలు మసలి మసలితే నల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండి మీకు తెలివదా అండి మీకు బర్రలేవా అండి
లేవండి
మాకు ఒక రెండు బర్రెలు ఉన్న ఫ్రెండ్ ఉందండి వాళ్ళకి బర్రెలు ఉన్నాయంట గేదెలు ఏమో ఉన్నాయంట అండి వాళ్ళు బర్రెలు నేనేమో బర్రెలు అంటే చూడంంగాని బర్రెలా అంట ఆమెను ఏమో బర్రలే ఎందుకు భయపడుతున్నావు అంటదండి
ఆహా మీరు బర్రలే అని భయ భయపడ్డం కాకుండా ఆనందంతో చాలా
అవునండి నాకు తెలియదు కదండి ఇన్ని రోజులు నేను చూడలే అనమాట ఓన్లీ బ పాలను చూసినా గానీ బర్రలను చూడలే అనమాట అందుకే నాకు ఇష్టం అం అంటే చూడగానే ఆనందం ఎక్కువ అయిపోతుంది ఒకసారి
ఆహా
నా స్నేహితులందర్ బర్రెలె అండి అందుకే వాళ్ళని చూసి చూసి అలవాటైందిలే గా నీ బట్ స్టిల్ ఐ వాంట్
హ్ హ్
అవు అవునండి మీకు పాల్ పాలు పొంగీయడం వచ్చా అండి
స్టవ్ మీద పెడితే అదే అయితదండి. బ్యాం
ఆ అవును పాలు ఎప్పుడు పొంగిస్తా వస్తారంండి ఏనా పండగల అప్పుడా పూజ అప్పుడా
కొన్ని పూజలకు చేస్తారు ఇళ్లల్లోకి వచ్చినప్పుడు చేస్తారు
ఆ అవునండి అయితే నేను కూడా ఒక రోజు గృహ ప్రవేశం వస్తుంటే ఒక బిందె ఎత్తుకొని మా అత్తమ్మనే ఏమో పాల్ పొంగించింది నేనేమో ఆ బిందెలా పా ఏమో బూషిన అండి నాకు గుర్తుంది
హాహ ఏ మోసిలు లోపల
అవునండి మీకు గుడ్డుడుక పెట్టడం వచ్చా అండి
ఆహా నేన్ ఎప్పుడు మాడగొడతా అండి వాటిని గుడ
మా అ అంటే మా పిన్ని గారు ఉంటారన్నమాట మా ఇంట్లో వాళ్ళు ఉడకబెడతా అంటున్నారు ఇప్పుడు ఒక గుడ్డు ఉంది ఆరు రూపాలో ఏడు రూపాలో పెట్టి కొన్నరు.
ఆ
మా ఇంట్లో వాళ్ తింటారంట అండి ఇయాల ఉడకబెట్టుకున్నంక అన్నం వండుకోని తినాలి వాల్ ఇప్పుడు
ఆహా మీరు తినరా రండి మీ ఇంట్లో
తిన్లేదండి ఎక్కడండి తలకాయ నొత్తాండండి పొద్దన్నుంచి చదువుతలేనండి ఫోనే వాడ్తాన్న అండి. నా స్నేహితులు నన్ను వదులుతలేరండి
మాట్లాడ్తూనే ఉన్నారా
అంటే వేరే దేశం నుంచి ఒక అమ్మాయి వస్తా అన్నది. అయితే ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మేం అరుణాచలం అట్ల ఇట్లా పోదామని ప్లాన్ ఏస్తాన్నం. మే ల పోతం అండి మేల అమ్మాయి వ స్త దంట అప్పట్ వరకి నాక్ జాబ్ రావాలండి
ఈ ఈ దేశంలో ఉండర వాళ్ళు
ఆ
ఈ దేశంలో ఉండరా అంటున్నా
అవునవునండి. అవునండి ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి ఏం చేస్తున్నారు రోజూ
ఇంకా అండి అంతా కుశలమేనా అండి మరి ఇంట్లా
ఆ కుశలమే మీక్ తెల్సిన వాళ్ళు ఎవరన్న ఉంటే మాకు చెప్పొచ్చు కదండి మేం మాట్లాడ్తాం
సరే అండి మరి